ఆ ఏ అమ్మీమ్మా నువ్వేనా హలో ను్వే కదా అని విన్పిీస్ అందా వయిస్త
వినిపిస్తు నింపిసా ఇన్పిస్చ్చదా ఇన్పిస్
తిన్నావా తిన్నావా తిన్నావా ననుకా తంలేదు ఇంకళ్లిది అమ్ తినార్లీ
అవునా
ఎక్కడున్నావు
మా హాస్పిటల్ లో ఉన్నారు వచ్చిత నైట్ డ్యూటీ రోజు
ఇ మీ రజ నైట్ టీ మా
ఆ అవును ఈ వారం అయిపోయింది ఎక్కచ్చు
ఇ పాక్క స్ట్ ఇంకా బో వచ్చేస్తుందింట
ఆ ఏంది
అ ఏం లేదు అమ్ని ఏ ఇంటికి పోలేదా పండకి ఫెస్టివల్ కి ఉగాది ఫెస్టివల్ కి అ
ఆ లేదు రుచిత ఇంకా పోలేదు పోవాలి
పోతావా
ఏమో చూద్దాం ఎప్పుడు ఉగాది
ఎప్పుడు త తజ డే అయినా ఏంటి అమ్మ ఆమ్మె ఆ ఎందుకు ఎకు ఆమె ఎంత సడన్గా పెట్టేసాను ఎగ్జామ్స్ మెంటలా
యిమోరో వచ్చి నువ్వు రావా
వస్తాను వస్తాను నువ్వు
వస్తా రుచితా నేను కూడా రాకపోతే ఇంకా ఏమి లే సచ్చిపోతాదమే సాటర్డే రాను అందుకే ఓ అని అంటా నేను ప్రతి సారి
ఎగ్జామ్ ఎప్పుడు టైమింగు
టెన్ నుంచి
మీరు టూ నుంచి ఫోర్ వరకు అని చెప్పారే
లేదు పొద్దునే అంటారు వా మండే ట్యూస్డే పొద్దునే దమే
ఆ
వెనస్డే ఆ సరే అండి ఆ ఆ వెనస్డే కూడా పొద్దున్నే మధ్యాహ్నం నుంచి హాలిడే అన్న ఇచ్చేసిందింటే హాలిడేస్ కాలేజీ కూడా టస్డే, ఫ్రైడే, సాటర్డే, సండే
థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే మండే కూడా ఇచ్చేయమని చెప్పు వచ్చు కదా
ఆ
అమ్ని అడిగినా వయా అమ్ని ఇంటర్న్షిప్ ఎక్కడనా చేసుకోవచ్చా అని
ఆహా లేదు అడగలేదు
నువ్వు అడిగితే నేను ఇక్కడ హాస్పిటల్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారా వాళ్ళు చెపిస్తానని చెప్పారు ఇక్కడే మాట్లాడతాను అన్నారు అంటే మన డా బయోడేటా మొ త్తం పెడితే వాళ్ళే చెప్తానన్నారు శాలరీ కూడా బాగా ఇస్తాను అని చెప్పారు
ఉహుమ్ చూద్దాం ముచ్చుతాం ఓప్పుకుంటే బాగుంటది
అదే ఎమ్మెల్యే వాళ్ళతో మాట్లాడతాను నేను అని చెప్పిన తెలిసిన నాన్నా అంకుల్ మా అన్నకి మా అన్న వాళ్ళ నాన్న ఇందాకనే మాట్లాడినం మాట్లాడితే అదే ఉమ్ అన్నీ నాకు బయోడేటా మొత్తం పెట్టామ నేను కనుక్కొని చెప్పాను ఇక్కడే చేసుకుందు ఊ అని చెప్ప
హమ్
అందుకు ఆమ్మమ్మ పక్కంటే నువ్వు కూడా ఇక్కడికి వస్తావు కదా అందు
అదే వస్తా నా ఒప్పుకుంటే బాగుంటది వస్తా వచేస్త
ఉమ్ మళ్ళ తర్వాత ఎమి చేస్తావు
నాది ఏమో
నాము సెకండ్ ఆర్డర్ ఏమో పెట్టట్లేదు
మిడ్ అయిపోయిన తర్వాత లేదు మిడ్ అయిపోయిన తర్వాత ఉందంటారు సారారం
ఆ ఏం చేయాలంట సెకండ్ ఆర్ఆర్ఎం లో
ఏమో రచితా నాకు కూడా తెలిదు
మళ్ళీ సెకండ్ ఆర్ ఆర్ అయిపోతే డైరెక్ట్ ఫైన్ ఆ అదంత చేసినాము అదంతా అయిపోయింది ఫస్ట్ ఆర్ రౌండ్ లో ఫస్ట్ ఆర్ ఆర్ రౌండ్ లోనే అయిపోయింది మాకు
అది కాదు ఇప్పుడు నిజంగానే మెథడ్ పెట్టాలి ఏ మెథడ్ చేస్తారో ఆ మెథడ్ ఏంది అని చెప్పేసి
అ
ఆ మెథడ్ లో ఏం చేస్తారు అదంతా పెట్టాలనుకుంటా
పెట్టి ఎక్స్ప్లెయిన్ చెయాలి కదా
ఆమ్
ప్రతిసారి ఏమో ఎవరోస్తారేమో కుమార్ సార్ వచ్చిన్నారు కాబట్టి బ్రతిపోయినాము ఈసారి ఎవరు వస్తారేమో మళ్ళీ ఫైనల్ ఆర్ ఆర్ ఏం ఏబుడంట
తెలీదు రుచిక అది ఇంకా ఏం చెప్పలే సల్మా మేడము మిడ్ అయిపోతానే పెట్టిస్తాము అనింది అడుగుదాము వన్ వీక్ కావాలి గ్యాప్ కావాలని అడుగుతా నేనైతే
ఆ ఆ మీరైతే హాస్పిటల్ వర్క్ చేస్తారు కాట్టి మీకు ఖచ్చితంగా లీవ్ ఇవ్వరు ఇప్పుడు అంటే ఎగ్జామ్స్ కి అట్లా ఇస్తారు
ఏమో నేను మానేస్తా నేను మానేస్తా ఇంగ ఎగ్జామ్స్ ఉన్నాయి అదిగా ఆర్ ఆర్ ఏం ప్రాజెక్ట్ ఉంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి.
మళ్ళి నీకు డబ్బులు ఎట్లా
ఎందుకు డబ్బులు ఇంకా మానేస్తాను ఇంగయాల
మానేస్తావా
ఉమ్
ఇంట్రన్ షిప్ ఎక్కడన్నా చేసుకోవచ్చు అంటే బాగుంటది నెల్లలైనా చేయాలంటే
దాన్లో స్పీకర్ ఉండదా రిచిక
ఉండదు ఏమో
ఉండు
ఉండదు దీంట్లో స్పీకరేమి ఉండదు కార్య యాప్ లో ఎవరు వ సీతా అనే ఆమె మెసేజ్ చేసింది నాకు
ఎందుకా
అంటే కాల్ మాట్లాడతావా అని చెప్పి
ఓకే అంట్ల గూడా చేసుకోవచ్చా
ఆ చేస్
ఉమ్
కానీ నాకెందుకో మాట్లాడనికి కొంచెం మొహమాటం బట్టి నేను
ఆ ఎవరెవరికి జేసావు రుచిక
ఉ నా చెల్లెలికి జేసినాను యామిని కి చేదాం అంటే ఆమీని బిజీగా చేయలేదు యాక్చువల్ బిజీగా వుంది చేయలేదు వాళ్లు మా అక్కకి మా చెల్లెలి ఫ్రెండ్కి దాదాపు ఫోర్ ఫైవొ చేసిన నీతో కలిసి ఫైవు
ఒకదానికి హండ్రెడ్ అవుతదా
ఒకదానికి హండ్రెడ్ అని చూపించినారు ఏమో తెలీదు ఇంకా నాకు వాళ్లు హండ్రెడ్ అని చూపిచరు ఫస్ట్ లో నూ ఫస్ట్ కాల్ నాతో నేనా మాట్లాడుత్తాంనేది.
అవును
అవునా ఉమ్
ఏం ఏమి ఇంకా తినకుండా
కానీ మళ్ళీ నువ్ నాకు కాల్ ఇప్పుడు నీకు కట్ చేస్తున్నానుకో మళ్ళీ నువ్వు కాల్ చెయ్ నా నెంబర్ కె చేస్తే అప్పుడు నీకు నువ్వెవరితో మాట్లాడినట్టు ఇప్పునేని కట్ చేస్తాను ఆ మళ్ళి నాకు రిపీట్ కాల్ చెయ్
స ఉ టెన్ మినట్స్ కదా